హలో అదే ఎందుకు అనే
ఏమో
హ్ అది అది రికార్డు అయ్యిందా
కాలేదు
హ్
తీన్నవా
తిన్న ఏ వకు చెప్పురా నువ్వన్నా మరే
ప పక్కన మాటలు విన పడుతుంది.
హ్ సరే విపిస్తుంద ఇప్ ఇప్పుడు
ఆ లేదు
హ్ చెప్పు
బెండకాయ కర్రీ ఒకటెనా
బెండకాయ కర్రీ పప్పు సాంబార్ పచ్చడి
మాదెం కర్రి అడగరా మరి
మీదేం కూర
వంకాయ్
హ్
వంకాయ కూర కారంపొడి పండుమిర్చి పచ్చడ
హ్మ్
అన్నీ రేపు గూడా స్నాక్స్ చేసుకోవాలి
చేసుకో తెచ్చుకో అన్నా కదా
ఏం చేయాల స్నాక్స్ అయినా అర్ధం కాట్లేదు
హ్మ్ హ్మ్ మాగలేదా
ఎక్కువ రోజులు ఉండాల ఫుడ్డు ఒక స్నాక్ చొప్పు
పల్లీ పట్టి పల్లీ పట్టి మొన్న చూసినావు కదా అట్లనే నువ్వుల్ నువ్వుల్ ఆ నువ్వులు పట్టి కాకుండా పల్లీ పట్టు చేసుకొ పల్లీలు తెచ్చుకొని ఒక అరకిలో అరకిలో సాలు గదా
అరికేలో పల్లీలు అరికిలో బెల్లమా
అలకిలో బెల్లం అరకిలో పల్లీలకు అరకిలో బెల్లమా
అరకేజీ పల్లీలకు పావుకేజీ బెల్లం
మనం తెచ్చింది ఎంత
మొన్ తెచ్చింది పావు కేజీ నువ్వులు పావు కేజీ బెల్లం
పావు కేజ్కి పావు కిజీయా
అంటే నువ్వుల్ తక్కువయినయి కొన్ని ఐయి కాస్ట్ ఐయి కాస్ట్ ఎక్కువ ఉన్నాయని తక్కువ చేసిన
హ్మ్
బాలేదా ఆరోజ్ చేసినయ్
ఫుల్ స్వీట్ ఉంది అదే గొంతు పట్టేసింది గొంతు మంట లేస్తాంది అదే ఏంది జలుబయేటట్టు అనిపిస్తాంది మొత్తం గొంతులో ఏదో చిరాకు చిరాకు అనిపిత్
అందుకే అందుకే చేస్ పెట్టొద్దు
బాగానే ఉంది బాగానే ఉంది తిన్నాగా అయిపోయింది మొత్తం
ఒక్కడివే తిన్నావా
నేను మా బావ ఇద్దరం
ఇత గూడా ఏమైనా చేయలా
రేపు చేసుకో స్నాక్స్ చేసుకొని తీసుకెళ్ళు ఎందుకు ఎంత అయితది రెండు వందల్లో అయిపోతది
దాని బదులు ఎమన్న బిస్కెట్ ప్యాకెట్ తి కొంబోతే రోజు
ఆ ఎంత ప్యారిడ్ ఎంత ప్యారిడ్ ఎంత
ఫైవ్ రూపిస్ బిస్కెట్ ప్యాకెట్ పొట్లం నేను ఎందుగొంట మొత్తం
అవ్వె ఉమ్ ఇంకొకటి ఏం చేసుకుంటావ్
ఫై బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటా
ఉ
టీ స్నాక్స్ తీసుకుంటే టూ హండ్రెడ్ల అయిపోతది
ఎన్ రోజులు వత్తయ్ అవి
ఈ పల్లి పతీ ఇవి అయితే ఓపెన్ చేత్తె అందరూ చుట్టు పక్కల ఉంటురూ వాళ్ళె గా మంది తిసుకోమని తిన్
ఉ బిస్కెట్ ప్యాకెట్లు అయితే చూడరా
ఆ అవిచ్చెపటె ఎవర్ తీసుకోరు
ఉమ్
నువ్ బట్లుతకలే మా కొడుకులది రేప్ యూనిఫమ్ ఉతకలేదు
ఉత్కు నానబెట్టు
పెట్నా
అయిపోయిందా ఆమది
ఆ అయిపొయింది ఇప్పుడే జస్ట్ ఇగ మండే ఉంటాయ్
ఉ అదేలేగానీ
అవును
స్నాక్ చేసుకో మరి రీసెర్చ్ ఏమైంది రీసెర్చ్ ఏం చేసావ్
రీసెర్చ్ ఆ ఆబ్జెక్ట్ కరెక్షన్ అయిపోఇనయ్ ఆ అంతే ఆబ్జెక్టిస్ ఆబ్జెక్టి స్టార్ట్ చేస్ లోప్ పే హెల్త్ ల్ క్యాంప్ స్టార్ట్ అయింది అది పట్టించుకోలేదు హేల్త్ క్యాంప్ అయిపోనే ఈ సర్వే స్టార్ట్ అయింది సర్వే పట్టించుకోలేదు అది అయిపో గానే ఖమ్మం పోతన్నాం ఇగ రీసెర్చ్ ఆగిపోయిందండి కే
మళ్ ఎప్పుడు స్టార్ట్ అయితది అది మళ్ళీ
మేము మళ్ళీ ఎప్పుడు వస్తామఅంటే నెక్స్ట్ మంత్ ఈ మంత్ మొత్తం ఉండి నెక్స్ట్ మంత్ ఫస్ట్ పంపిస్తా పంపిస్తాడట
అది మొన్న చేసిందిఏంది పోస్టర్లు గీస్టర్లు అన్ని చేసే వ్ గా దానికి రా రీసెర్చ్ కిందకి రావ అవి
అది ఉమెన్స్ డేకి చేసినాం హెల్త్ క్యాంప్ కోసం చేసినాం
ఆ ఈ రి రిపోర్ట్ లో రాసింది ఏంది మరి
ఆహా ఇక్క రిప్పు ఆ రిప్ రిపోర్ట్లు ఎప్పుడు రాస్నవ్
ముందు రాసద రిపోర్ట్ అర్బన్ ది ఏదోదో రాస్తునర్ కదా
అది సద్వేది రీసెర్చ్ తర్వాత ఏదో రీసెర్చ్ ఉ ఆ మెతడాలజీని ఆపుదాం బట్ జాబ్ జేసింది మేమే సెలెక్ట్ చేసుకోవాలంట ఏ మెథడ్ సెలెక్ట్ అయిందో మాకే వదిలేసింది మేమే రాసుకో పోతే కరెక్షన్స్ ఇచ్చిద్దంట పేపర్ రాసుకో బోతే పేపర్ అవసరం లేదు డైరెట్ గా ల్యాప్టాప్ లప్టాప్ తీసుకురండి ల్యాప్టాప్ లో పని అయిపోతే ల్యాప్టాప్ లో కరెక్షన్స్ ఇస్తా అంటండు మందగ్ర ఒ లాప్
మరి అమ్మాయి చేసిందిగా మరి ఆ అమ్మాయి చేసింది అది వర్కౌట్ కాలేది
మేము ల్యాప్టాప్ లో ల్యాప్టాప్ లో పంపలేదు ఆబ్జెక్టివ్స్ పేపర్ రాసి సబ్మిట్ చేసినా నాకు కొంచెం టైం ఇయండి కరెక్షన్ చేసి పంపుతా అన్నది
మేడమా
మేడం అనలేదు ఇంకా కరప్షన్ జేయలేదు
కరెక్షన్ ఆయి ప్పనంక ఇగ నెక్స్ట్ మంత్ ఇగా వన్ మంత్ అటుగపోతే మళ్ళా త్రీ మంత్స్ అటు ఇటు ట్రైనింగ్ ఉంటుందిగద మీకు
రీసెర్చ్ అయిపోద్ధి మీక్ కాని ఫస్ట్ మాదే అయిపోద్ది
ఉ ఉ ఐపోద్ది కదా అనీ బ్యాచులర్ఫ్ బ్యాచులర్
డిసూర్ ఐతం
ఉ
ఎంత బాగుందో
ఎన్ని పేపర్సు తీసేస్ బుక్ ఏం లేదు మీరు ఏప్పుడైనా రికార్డ్ ర రికార్డ్ రాసినారా
మేం చేసేయ దాంట్ల తీసితే తీయాల
ఇప్పుడు రికార్డు రాస్తారు కదా మీ రికార్డు రాసేది దాన్ని టైప్లు చేసి ప్రొసీజర్ పారామీటర్స్ అవన్నీ ఉంటాయి దాంట్లో అంతె
తెలుసు శాంపిల్స్ ఇచ్చినం ఆల్రెడీ
తీసేస్ అనేది మీరు
చేయాలిగా అట్లా మేము ఏం చేయాలి తెలుసా గైడ్కి జేయలా ప్రిన్సిపాల్కి జెయ్ అహ మాకు మేము త్రీ మెంబర్స్ కాబట్టి గ్రూప్ లో త్రీ కావాలి ఒకటి ప్రిన్స్ పల్ కి ఒకటి గైడ్కి మా ముగ్గురికి మూడు
అదే ఒకటి మీకు ఒకటి మీ గైడ్ కి ఒకటేమో ప్రిన్సి పాల్ కి
ఫైవ్ అయినయి ఒకటి లైబ్రరికి
వామ్మో
సిక్స్
హలో మాకు
సిక్స్ బుక్స్ ఆ అదే అదే త్రీ అండ్ హాఫ్ తెలుసా
త్రీ అన్నపుడేకదా మనం అటు చూడు
మీ ఎక్స్టర్నల్ గై మీ ఇంటర్నల్ గైడ్ కు ఎందుకు
ఏమో తెల్వదు కావాలని చెప్పారు సరేగాని మొన్న బ్లూ కలర్ టాప్ కొన్నగా
ఆ అదే చెన్నైలో కొన్నది అదేనా
ఆ దన్ని
చెన్నైలోనా జీవీ మాల్లో తీసుకున్నావా అది
ఎక్కడ తీసుకోలే మా దీప్తి కొనుక్కోనీ వచ్చింది
హా హా ఏమైంది ఇచ్చావ మరి స్టిచ్టింగ్ కి
ఇలే అది గ్రీను క గ్రీన్ కలర్ ఉందిగా డ్రెస్సు
ఆ ఆ ఆ
అదే ఒక డిజైన్ చెప్తే నేను స్టిచ్చింగ్ కి ఇస్తా దీప్తి నాక్ ఇచ్ నాక్ ఇష్టం అయింది చేప్పించుకో అంటే నాకు ఇష్టం అయింది చేప్పిచ్చుకుంటా
మళ్ళ అక్కడ ఇచ్చినకాడ ఇస్తావా
మళ్ళా ఇచ్చిన దగ్గరే ఇస్తా
నేను వేరే షాప్ చెప్తాను వెళ్ ళ్తవా మరి
నాకోద్దు నాకు ఎవరు మీద నమ్ కం లేదు
ఆ
ఆమె ఆయితేనే కట్ సైజు కరక్ట్గా చేసిద్ది కళ్ళు డ్రెస్
ఆమెకి తెలుసు అంటావు మొత్తాం
అన్నా కొద్దు అయితే
ఎంత పడ్డది మరి గ్రీన్ గ్రీన్ టాప్ ఎంత ఎంత పడ్డది అది గ్రీన్ డ్రెస్
అదా ఆ క్లాత్ బాగుంది కాబట్టి ఇది తౌసాండ్ అనుకుంటా
టూల్వ్
టువల్వ్ హండ్రెడ్ ఆ కానీ బాగుంది ఆహా తౌ టువల్వ్ తౌసండ్ అనలేదు తౌసండ్ అన్న హండ్రెడ్
తౌసండ్ కి తిసుకున్నావని చెప్ప
హు
తౌసండ్ కి ఎన్ని సున్నాలు
తౌసండ్ కా త్రీ
హు టువల్వ్ థౌజండ్ కి ఎన్ని సున్నాలు
టువల్వ్ తౌసండ్ క పోరు
టువల్వ్ తౌసండ్ కీ ఫోర్ ఆ
ఆ ఆహా ఆ కాదు దు త్రి నే
ఆ
అయితే
అదే మంచిగా కుట్టిచ్చుకొని చర్చ్చికి వెళ్ళిన్నప్పుడు వేసుకొని పోవాల
మరి అట్లా అట వెళ్తున్నావు కదా అట ఇచ్చేసి వెళ్ళిపోతే అయిపోతాయి కదా మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుంటే
ఆహా రెండు రెండు బ్యాగ్ నా దగ్గర అరుండు బ్యాలెట్ మోసుకు పోవాలి ఆ బగీఅకు ఎప్పుడ ఐయాలి నేను
ఏం లేదు వచ్చేసి మళ్ళా వస్తాను అండి అనేసి ఏ కుదిరరిద్ది ఎందుకు కుదరదు
ఎందుకంటే నేను బ్యాగుని మోసుకుని వచ్చి ఆమెకిిగాను
ఆ
ఎందుకంటే పోటీ పోటీ ఉంటదా రోజు పేసాపుకో వాలని పోటీ పోటీ పోతా ఉంటా
ఆ
మనం డ్రస్ మీదే ఇంట్రెస్ట్ పెడితే కాటు బాత్రూమ్ కలబడుకోవాల
ఏ చూడు మరి అది
ఉన్నా మర అమౌం ఉంద
ఎంత
ఎందా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అంతే కదా
ఆ ఫోన్ పే చేస్తాను నువ న్నా ఫోన్ పే చేస్త నీలో చెస్కో
సరే ఉ
మంచిగా డిజైన్ మంచిది పెట్టి మంచిగా పొయియినా కొదిసార్లు లక్క కాదు కొంచం
స్టాలిష్ గా
అది పైపింగ్ పైపింగ్ అంటారు కదా దాన్ని పైపింగే కదా పైపింగ్ కదా చేతులు చేతులకు పెట్టేదినా మాట్లాడు మాట్లాడు పైపింగ్ కదా చేతులు పట్టిది
పైపింగ్ ఆ అది గోట్ గోట్ అది సన్నగా వేతుష్ క్లాత్ అంత క్లాత్
టింగార్ ఇవరకి పెట్టిచ్చిన చూస్తాం చేతికి కింద
బోత అంత
గోట్ గారుది పైపిగ్ అండారు ఎవరు
కాదు నేను నాకు ఆంటీయే చెప్పింది ఆ రోజు ఇట్లా గోటేనా అదే ఎన్ని అంతేమడు చెప్పంది నాక ఆమె అది చెప్పింది
ఓహ
సరే నేను తర్వాట చేస్తా
సరే
బే హలో